బావున్నావాక్కో
బాగున్నాను గై నువ్వు ఎలా ఉన్నావు
బాగున్నా ఏం చేస్తాన్నావ్
ఏం జేయలేదిగా కాలేజ్కి పోలేదా
వెళ్ళాలి ఆఫ్టర్నూన్ నుంచి ఎగ్జామ్ ఉంది.
అవునా లేదుగా. నువ్వు
లేదు
ఏమి ఎందుకు తిన్లే
తినాలి
తనువా ఇతే ఆగలే ఇస్తస్తుంటే.
ఇక్కడ పొంగల్ పెట్టారు. చట్నీ బాగుండది పొంగల్కి చట్నీకి తిన స వచ్చ
మధ్యాహ్నం అన్నం తిన్నావా
ఎక్సామ్ ప్రీపేర్ అయ్యావా.
ఆ
ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యావ
ఎగ్జామ్ కా ప్రిపేర్ అవ్వాలి
ఉ
నువ్వు
బయోస్టెనిక్స్ అంట కదా ఎగ్జామ్
అవును మీరు ప్రిపేర్ అయిపోయారా
ఆ అయిపోయా
ఇంకేం లే ఎగ్జామ్ బాగా రాసేసాం అన్నమాట
బాగు మీ ఇంటి దగ్గర పులి చెట్లు బాగున్నాయింట నేను ప్లేస్ ప్లేస్ట చాలా ఉంది
మా ఇంటి దగ్గర
హ
స్పేస్ కానీ చెట్లు మేము ఇప్పుడే పెడతా ఉన్నాం.
చెట్లు అప్పుడు పెంచుతున్నామ అన్నావే
అప్పుడంటే ఇంకా మేము ఆ దీన్ని ఇల్లు చుట్టూ గోడ కట్టాలని
ఓకే
ఇంకా చెట్లన్నీ పీ చేసినాం అన్న మాట
అవునా శునిలంటి కడ మన్న ఎలా అన్నదా
ఆ
మొత్తం చెట్లు కాంపౌండ్ లాగా కట్టేశారు
ఉ
కనకంబం చెట్లు మళ్లీ చెట్లు
అన్నీ బళ్లే ఉంటాయి ఒకటి చెట్టు తెలుసు కదా గుండు మళ్ళీ అ తెలుసా మీకు ఎక్కువ ఐడియా ఉంది బలే ఉంటుంది కాని స్మెల్
వాలు గ్గుండుగా ఉంటాయి కదా అవి
ఆ వైట్ ఉండింది గుండుె మల్ళ అం ఉంటుంది ఇంకా చెట్టు కూడా ముద్ద్దగా పూస్తుంది
కోడిపుంజుకోవ
ఆ ఆ చెట్టుంటే పాములొ ఎో వస్తారంటారు పెద్దళ్ళు
అద మేము కోడి పుంజు పూలుంటాము వాటిని
మ నా కసి సల పేరే గుర్తులేదా
గున్నమల్ పూ మీద వప ఆటా ని మా ఇంకేడి ఎప్పుడు ట్రైన్ సౌండ్లు వస్తానే ఉంటాయి
ఆ ఏం పన్నండద వట్కి
అవును
ప్రాజెక్ట్ అయిపోయిందా
ప్రాజెక్ట్ లేదు వాళ్ నేను ఆర్టికల్స్ ఎ మ్యాటర్ ఎిగితే వాళ్ళు పెట్టలేదు ఆ
ప్రాజెక్ట్ కి అమౌంట్ ఎంత తీసుకుంటారు
అలాగే గోడ్ ఏదిీబా గ అదే జిసఎంఎస్ ఆ రెండింటికి రిపోర్ట్లకి పంపించున్నాము
హా
రెండు వస్తే మేము మ్యాటర్ పెట్టేసేయాలి మ్యాటర్ ఏమో అంతా చేసి పెట్టుకుంటన్నాం కలెక్ట్ చే ఏం రెండు వస్తే వాళ్ళు ప్రొసీజర్ ఇస్తే అవే పెట్టుకోవాలి ఇక్కడ ఎక్విపమెంట్స్ లేవు కదా మా కాలేజ్ లో
ఆ
అందుకు మేము బయటికి పంపించం ఆ
అప్పుడు బయట ఎంత తీసుకుంటారు
ఏ బ
పాజెక్ట్కి అమౌంట్ ఎలాన్నీ చేయ
అమౌంట్ స ఆ రెండు టెస్ట్లకే సవ ఎయిట్ హండ్రెడ్ అయిపోయింది ఇంకా మీ అ పబ్లికేషన్ క ఎందుక ఎంత అవుతుందో తెలిదు కరెక్ట్ గా చెప్పలేదూ ఆ త్రీ తౌసండ్ లోపు పోతుందన్నారు ఏంట ప్రాజెక్ట్ పపీటీ చేర్స్కా మళ్ళీ ఆర్ర్ ఏం ఉంటుందం
అవును మ ఎప్పుడు మీకు ఆడారేమో ఫైనల్ వైవా
ఎయిట్ టీన్ అన్నారు
అ ఎయిటీన్ మీద ఉంది కదా మీకు నాలుగు సబ్జెక్ట్ కదా
ఆఫ్టర్నూన్ నుంచి ఉంటుంది ప్రిన్సిపాల్ వస్తుందంట చెక్ చేస్ వస్తుంది తర్వాత
ఆఫ్టర్నూన్ కదా మీకు ఇప్పుడు ఎగ్జామ్స్ మళ్ళీ ఆఫ్టర్నూన్ ఎందుకు
ఏమో ఆ రోజు ఎట్ల పెడతారో
ఆ పక్కరో మళ్ళీ హాలిడేస్ అన్నారు
హా
హాలిడేస్ అన్నారు
తెలియడం లేదు
ఆహా
కా ఏది క్లాగా చెప్పడంగా ఏదో ఉగాది పండుకు ఇస్తా మా ఊరికి రా వాస్తవ రావ
ఆహా
ఊరికి వస్తావా ఇ గజ ప
ఆ వస్తాను
ఏ బట్టలు బట్టలు తెచ్చుకుంటావా డబ్బులు వేస్తాను పట్న మీరు తిసుకోరు కదా
స ఏజైనా తెచ్చక
న సైజ్ చెప్పు షాపింగ్ చేస్తాను తీసుకోని వస్త తీసుకుంటా నువ్వు వాళ్ళ మా ఇంటికి వచ్చినప్పుడు వేసుకుంట ఏమ్మా వాస్తవ కదా పండుకు బాగా సెలబ్రిడ్ చేసుకుంటాము ఉగాది అంటే
మేం ఉగాది పచ్చడ చేసి పెట్టాలయితే
కంపల్సరీ అది లేకుండా ఎట్ల ఉగాదంటే
మ్ ఇంకేం ఉగాదితో పాటు ఇంగే పాయిసం స్వీట్ పొంగల్ బాగుంటది కాయ్
ట్లూ
బొబ్బట్లు కూడా చేస్తారా
స్వీట్ పొంగల్ చేస్తాం మేము యాకిల్ పెట్టుకుంటాం కదా అమ్మవారికి పెట్టు కుంటాం మార్చ్ ఉగాది రోజు అమ్మవారికి యాటలు పెట్టుకుంటాము అప్పుడు పెడ్తాము స్వీట్ పొం
హ్
పాయసం చేస్కుంటాము బొబ్బట్లు చేస్కుంటాం
స్వీట్ పొంగల్ బాగుంటుంది గానీ నాకు స్వీట్ పొంగల్ అంటే చాలా ఇష్
పత్ర అసలు గారలు బూరెలు అన్నీ చేస్కుంటాం
ఉ
మాకు కొత్త సంవత్సరం ఇది కదా న్యూ అందరూ న్యూ ఇయర్ అని అంటరు.
కానీ ఉగాది కొత్త సంవత్సరమా
ఇయ్యళ్ళ ఉగాది పండక్కలు ఉయ్యాలలు బాగా పెద్దలు పిల్లలు అందరు ఊగుతారు అందరు చోట ఏస్కుంటామా పెద్ద చెటీకి తొక్కుడు బిల్ తొక్కుడు ఉయ్యాల అంటారు చూడు
ఆ
తెలీదా
అంతగా తెలీదు
మా ఊర్కొస్తే జూదులే ఉయ్యాల తెలీదా ఇద్దరు నిలబడుకొని పట్టుకుంటారు ఈ వొళ్ళకి ఈత వస్తే ఈ వళ్ళో వాళ్ళు దొక్కుతారు ఆ వళ్ళో వాళ్ళు దొక్కుతారు ఇప్పుడు ఎవరి నోటి తెస్తున్నారు వాటిని మేమయితే మా ఊర్లో ఉయ్యాలలు ఊగుతం
అంటే ఉయ్యాలంటే ఇక ఆ ఆ ఉయ్యాలంటే మాముూల్గా చీర మమ్మీ వాళ్ చీరా అట్లనే కట్టుకొన్ ఊగుతుంటద్ రోప్ కుతనా
మ్ రోపు వేస్టీ కట్టె పెడత కట్టెకి కట్టేసి ఇ వల్ళ వాళ్ళ
పోతారు అందరు పడిపోరాయ్యింది కిందికి- ఏ
వైఫ్ అన్న హస్బెండ్స్ కూడా అవుతారు బల్ళీ ఉండా అది చిన్న పిల్లల్ని నవు కుంటా ఆడుకుంటా పాడుకుంటా
చేస్తారు కదా
ఆ ఒకద ఊగుతది చెట్టు చెట్టుకి
హా హా
పల్లె సూపర్గా ఉంటుంది ఇ పన్న గంటేమ ఇవత్ న ఇవరు పట్టించుకో నను గురి పోయిన ఉగాదికి వెళ్ళ వెళ్ళలేదు వెంటికి ఈసారి అయితే బాగా చేసుకోవాల అనుకున్నా ఈసారి ఇవిడ రెల్ అవుతున్నలే ఎల్లా
హాలిడేస్ వస్తాయి కదా ఇంకా
కన్ఫాంగా చెప్పలేదు
ఇట్లా ఫోర్ డేస్ హాలిడేస్ వస్త అే ఇంటికిెళ్ళసరండి అందరూ ఉంటారు ఇంకా
అదే చేప్పను
ఉమ్
ద నేను మీకి ఎమన్న చప్ప
ఇంగేవరు ఉంటారు
మేమ ఇంటిలో ఉన్నట్టు ఉంటాం
ఉమ్ ఇంకా తిన్నారా తినలేదా అందరు లేసినట్టు ఉండ్రే కాలేజ్ ఆఫ్టర్నూన్ అనే లోపల
అల్ల లేసా లేట్గ లేసాం మీరు ఇంట్లో బాగున్నారా అంత ఇంకా ఏంటి ప
ఇంకేంటి ఎగ్జామ్స్ సేమ్ కెట్ల ప్రిపేర్ అవుతున్నవు
ఎట్లా అండి ఏదో అట్ల ప్రిపేర్ అవ్వాలి అన్ ఇగ రాస్తేనే కదా ఎగ్జామ్స్ ఇదే లాస్ట్ సెమ్
ఉమ్
బా చదివి రాయల్ మీరంటే టాపర్స్ ఏదో మేము కొంచెం మీడిల్
ఆ
ఏట్ల అట్ల చదవాల్
ఇంక అన్ని పాత పద్ధతులు వచ్చేస్తాయ్ బో ఇంక
అవును బ గ్యాసే లేక ఇక టిఫిన్స్ కూడ సరిగ చేయడం లేదు అమెరికా కి ఇరన్ కి ఇతర యుద్ధం జరు తాంది
ఉక్రేనియ
అది లేద్ ద ఉక్రెన్ కాదు ఇది ఉర్కె అమెరిక ఇరాన్ కి ఉక్రెన్ ఎందుకు వస్తు ఆ రెండిటికి జరుగుతా ఉంది
ఇంగేమన్న నీక్ అబ్రాడ్ ప్లాన్స్ ఉన్నాయా అబ్రాడ్ ప్లాన్స్ ఏమన్న ఉన్నాయా
ఉన్నాయి ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే ఏదో ఎళ్ళాలి అనుకుంటున్న లోన్ తీస్ కొన్ ఇంక ఒప్పుకోవలి కదా ఫ్రెండ్స్ ఉన్నారు మా ఫ్రెండ్స్ వాళ్ళొస్తే న్ ఇద్దరం వెళ్తాము ఒక్కదాన్నయితే వెళ్ళలేను కదా
అవును కదా ఏ కంట్రీ అనుకుంటున్నవ్
యు కె
యుకె న ఆ యుకె అయితే ఇ రియల్లీ
అదే మేల వెళ్ళొచ్చు అని అనుకుంటా ఉన్నం వర్కౌట్ అయితే మేలే దేవున్ దైవల్ల అవోలేకపోతే ఇక్కడే ఏదన్న కంపెనీలో చూసుకొని ఎల్లాలి ఇంటర్న్షిప్ లో జాయి ఇంకేంటి కోమ్స్
ఇంకేం లే ఈరో ఇంకా హాలిడేస్ కదా ప్లాన్స్ ఏమి ఉండవా నీకు.
ఏంటి
హాలిడేస్ కదా
ఆ అదే చూడాలి వస్తే హాలిడేస్ మీకేం చెప్పారు.
ఇంకా
హాలిడేస్ ఇస్తే వెళ్తాను, లేదంటే లేదు. సరే పో ఇంకేటి
ఇంగ ఏం లేదు గాయ్ బాయ్
మీకివ్వ లేదా హాలిడేస్
మాకు హాలిడేస్ ఉన్నాయన్న అన్నారు
అవునా సరే లే అయితే మరి ఎగ్జామ్ కి టైం అవుతుందేమో మరైయి దిగా పో
ఉ సరే
ఊ బాయ్ కొమ్స్
బాయ్